హలో
తీన్నారా అండి
ఇంకా లేదు మీరు తిన్నారా ఇంకా లేదు మీరు తిన్నారా
ఆ తిన్నాము ఏమి ఇంకా తినకుండా
లేటే ఇంట్లో ఉంటే
బిజిగనే ఉన్నా ఎలా ఉన్నావు
హ్ బాగున్నా నువ్వు ఎలా ఉన్నావు.
ఉ బాగున్నా
ఈరోజు సోషల్ మీడియా గురించి మాట్లాడదామా
ఆ తప్పకుండా సోషల్ మీడియా మన డైలీ లైఫ్ లో చాల ఇంపార్టెంట్ పార్ట్ అయింది. ఇంకా రోజు
ఆల్మోస్ట్ ప్రతి రోజు మనం సోషల్ మీడియా యూస్ చేస్తున్నాం. కదా
ఆ మళ్ళీ అదే ఇన్స్టాగ్రామ్ సెంటర్ ఫేస్బుక్ అంట యూట్యూబ్ వాట్సప్ అలాంటి యాప్స్ చాలా అవే ఎక్కువ యజ్ చేస్త ఉంటారు. ప్రతి రోజు
సోషల్ మీడియా వల్ల కమ్యూనికేషన్ చాలా ఈజీ అయింది లే
అవును. అది కాక ఇక్కడ మల్ల ఫ్రెండ్స్ ఆమెకి రిలేటివ్స్ తో కూడా కనెక్ట్ అవ్వచ్చు. బాగా
ఉ మరి నువ్వు ఎక్కువ ఏ యాప్ చేస్తావ్.
నేనయితే ఎక్కువ ఇన్స్టాగ్రామ్స్ చూస్తుంటా ఎప్పుడు చూ ఇన్స్టాగ్రామ్ లో యాక్టివ్ లో ఉంటా.
ఆ నాకైతే ఇగ నాకైతే యూట్యూబ్ వీడియోస్ చూడ్డం ఇష్టం
ఆ యూట్యూబ్ లో ఎడ్యుకేషనల్ వీడియోస్ కూడా చాలా ఉంటాయి.
హ్ కరెక్ట్ మంచి మంచి స్కిల్స్ కూడా నేర్చు ప్పుడానికి ఏల్పోతది బాగ
అవును అది సోషల్ మీడియా అడ్వాంటేజెస్ ఇంకేం అనుకుంటున్నావు.
ఇన్ఫర్మేషన్ ఫాస్ట్ గా దొరుకుతుంది. ఏం కావాలన్నా
అండ్ స్యూస్ అప్డేట్స్ కుడా తొందరగా తెలుస్తాయి. సోషల్ మీడియా ద్వారా
అవును. చిన్న చిన్న బిజినెస్ ప్రమోషన్ అంటే ప్రమోట్ చేయడానికి కూడా బాగా హెల్ప్ అవుతుంది.
అవును
ఇంకా స్టూడెంట్స్ కి ఆన్లైన్ లెర్నింగ్ కూడా బా రీసోర్సెస్ అన్ని అవైలబుల్ గా గా ఉంటాయి బా నేర్చుకోవచ్చు
అవును ఆ టుటోరియల్స్ అంట స్టడీ మెటీరియల్స్ ఆ రికార్డి క్లాసెస్ అన్ని ఈజీగా దొరుకుతాయి సోషల్ మీడియా వల్ల
ప్రతి దానికి అడ్వాంటేజ్ ఆ అడ్వాంటేజెస్ డిసడ్వాంటేజెస్ ఉంటాయి కదా డిస్డ్వాంటేజ్ ఏమైనా ఉన్నాయా
చాలా ఉన్నాయి
ఏదైనా ఉదహరణా ఉంద
ఇప్పుడు టైమ్ వేస్ట్ చేస్త అంటా ఎగ్జామ్స్ ఉన్నాయనుకో ఫోను ఉ ఫోన్ చూస్తాము అట్ ఇట్లా అట్లా వన్ హావర్ అయిపోతుంది ఇప్పుడు ఆ వన్ అవర్ చదివేదానికి పెట్టుతే మనకి యూస్ఫుల్గా ఉంటుంది అది కూడా ఒక డిసడ్వాంటేజే
అవును కొన్నిసార్లు టెన్ మినిట్స్ అనుకొని వన్ అవర్ కూడా స్పెండ్ చేసేస్తాం
ఆ అది అందరికిీ జరుగుతోంది మామూలే ఇంకా కానీ ఫోన్ని అవాయిడ్ చేసుకోవాలా ఎగ్జామ్ ప్రిపరేషన్
మరి ఫేక్ న్యూస్ ప్రాబ్లమ్ గురించి ఏమనుకుంటున్నావ్
అదయితే సీరియస్ ఇష్యూ ఓస్తాది గర్ల్ కీ అయితే
అదే ఇన్ఫర్మేషన్ ఏదన్న షేర్ చేసే ముందు వెరిఫై చేస్తే బెటర్
అవును ఈసీ గుడ్డీగా అట్లా చేయకోకుండా అన్నీ కరెక్ట్గా చూసి కరెక్ట్ టా లేదానేది మందే ఆలోచించుకొని చేయాలా
మరి ప్రైవసీ ఇంపార్టెంట్ ఏంటి
పర్సనల్ ఇన్ఫర్మేషన్ అందరితో షేర్ చేయకూడదు అదైతే జాగ్రత్తగా ఉండాలా
ఆ స్ట్రాంగ్ పాస్వర్డ్స్ యూస్ చేయాలా
అవును ఆన్కౌణ్ వింగ్స్ కమ్యూ ఆ ఇప్పుడు కాల్స్ కూడా లిఫ్ట్ చేయ్యకూడదు అసలు ఓపెన్ చేయకూడదు లింక్స్ అయితే అన్నౌ తెలియనిల్ ఉ మరి ఇంకా సోషల్ మీడియా వల్ల ఫ్రెండ్షిప్స్ ఇంప్రూవ్ అవుతాయి ఇంప్రూవ్ అవు తాయా
కొన్ని కేజెస్లో అవుతా
హ్మ్ కానీ ఫేస్ టు ఫేస్ కమ్యూనికేషన్ కూడా ఇంపార్టెంట్ కదా ఆ టూ ఫోన్ సోషల్ మీడియా ద్వారా కమ్యూనికేట్ అవడం అంతా ఇదిగా ఎఫెక్ట్గా ఉండదు
హ్ మరి ఇన్ఫ్లుయెన్స్ గురించి ఏమ అనుకుంటున్నా
కొంతమంది యూస్ఫుల్గా కంటెంట్ క్రియేట్ చేస్తారు
కనీ బ్లైండ్ గా ఫాలో అవ్వకూడదు లే
ఆ నిజమే అది కూడా
మరి స్టూడెంట్స్ సోషల్ మీడియా ఎలా యూస్ చేయ్యాలి
ఆ పేరెంట్స్గా గు యూజ్ చేయాలి ఏమో ఎక్కువ దాని పైనే ఫోకస్ లేకోకుండా స్టడీస్ పైన మేనేజ్ చేసుకుంటే చోటు చూసుకోవాలి.
ఉ స్టడీస్ ని నెగ్లెక్ట్ చేయకుంటే టైమ్ లిమిట్స్ పెట్టుకోవాల.
ఆ కరెక్టే. మరి ఫ్యూచర్ లో సోషల్ మీడియా ఎలా మారుతుందని అనుకుంటున్నారు.
ఇంకా ఏమైనా అడ్వాన్స్ ఫీచర్స్ వస్తాయి
ఆ వర్చువల్ రియాలిటీ అని ఏ అసిస్టెంస్ ఎక్కువ వర్చ ఇప్పుడు ఏ ఐ ఎక్కువ అయితాంది. జాబ్లస్ కూడా రిప్లేస్ చేసేస్తాంది.
ఇంకొన్ని విషయాలు ఇంట్రెస్టింగ్ గా ఉంటాయ.
అవును కానీ రెస్పాన్సిబుల్ యూస్ చాలా ఇంపార్టెంట్ అండి
అంతే నిజంగా
సోషియల్ మీడియా మనకి. హెల్ప్ చేయాలి కానీ కంట్రోల్ చేయకూడదు.
ఆ చాలా మంచి పాయింట్ చెప్తున్నారు.
మ్ ఫైన్
మరి సోషల్ మీడియాలో నీ ఫేవరెట్ యాక్టివిటీ ఏంటి?
బావేలవి కూర్చంది వీడియోస్ చూడటం చాలా ఇష్టం కుకింగ్ వీడియోస్ చూసుకుంటూ ట్రయల్స్ ఆ ఆ మ
మరి డిజిటల్ డిటాక్స్ గురించి విన్నావా?
అవును కొన్ని రోజులు సోషల్ మీడియా నుంచి బ్రేక్ తీసుకోవడం
మెంటల్ రిలాక్సేషన్ కూడా హెల్ప్ చేస్తుంది లే.
కరెక్టే
మరి రియల్ లైఫ్ అండ్ ఆన్లైన్ లేకుండా బ్యాలెన్స్ మెయింటైన్ చేయాలి కదా!
హ అవును డెఫినెట్లి
ఉమ్ ఇంకా ఫ్రెండ్స్ తో బయటకి వెళ్ళడం హాబీస్ మెయింటైన్ చేయడం ఇంపార్టెంట్.
మళ్ళీ ఫైనల్ గా సోషల్ మీడియా గురించి నీ ఒపీనియన్ ఏంటి?
ప్రాపర్గా యూస్ చేస్తే చాలా యూస్ ఫుల్ మనం యూస్ చేసేదాన్ని బట్టి ఉంటుంది.
అంతే నా ఒపీనియన్ కూడా అదే ఇంక మనం మంచి మార్గంలో యూస్ చేసుకుంటే ఇక అంత మంచి మార్గంలోనే ఉంటుంది.
ఇంకా నాలెడ్జ్ కమ్యూనికేషన్ అండ్ ఎంటర్టైన్మెంట్కి బాగా హెల్ప్ చేస్తుంది కదా?
అవునుకానీ డిసిప్లిన్ అండ్ అవేర్నెస్ కూడా ఉండాలి బాగా అవే కాకుండా
చాలా మంది అడిక్ట్ అయిపోయి దానికే నీ ఆన్లైన్ గేమ్స్ అని
ఆ ఫ్రీ ఫయర్ అంట. ఇప్పుడు ఏదో ఇస్తగ్రామ్ లో ట్రెండింగ్ వచ్చింది బా ఫ్రీ ఫైర్ ముందు నుంచి ఆడుతున్నా వాళ్ళకి
ఓ
ఆ స్టైఫాండ్ ఏందో మంత్లీ అట్లనే వచ్చునాది. ఫేక్ ఓ తెలియదు
ఫేక్ ఉంటాది ఊరికే అట్లయితే అందరూ జాబ్లు చేయకుండా అదే చేస్తారు.
అది అదే అక్కా మా తమ్ముడు కూడా ఆడతాడు ఇప్పుడు కూడా
అడుతను
ఫ్రీ ఫైర్ నేను ముందు ఆడతా బిజెస్ట్ ఓకే అక్కా కానీ అది ఆన్నాం అనుకో పిచ్చి పట్టి పోతాది ఇప్పుడు ఆడ ఇప్పుడు అర్థమై ఇప్పుడు బాగా అర్థమై ఇప్పుడు బాగా అర్థమై అని ఆడుతూ ఆడుతూ ఉంటాము అందుకే గా అన్ని ట్రై చేసేసా
ఇంకేంటి తిన్నారా
ఆ తిన్నాను నువ్వు
ఇంకా లేదు ఏమి తిన్నావు
అ లేదన్నావు కదా ఆమె ఉగ్గానీ చేశారూ పీజీ లో ఉగ్గానీ బజ్
ఉమ్
మీరు ఇంకా తినలేదు కదా ఏమి ఇంకా
లేట ఇంకా ఇప్పుడు బ్రెష్ చేస్తున్నా
ఆహా అ నైట్ పెద్దగా ఊడతీసిన
బాగుందా బావుందా సరే బాయ్
ఉమ్ బాయ్